పొట్టి ఏం చేస్తున్నావ్ తిన్నావా అన్నం
ఇవర్ దాకానే తిన్న ఇట్ల కూసున్
ఏమైంది రా అట్లా మాట్లాడుతున్నవ్ ఏం లేదు ఫుల్ వర్షం వచ్చేటట్టుంది ఇడా
హ్మ్ అబ్బాయిగారు ఏం చేస్తున్నారు అబ్బాయిగారు
ఈయన ఈడ ఉన్నాడు అమ్మ ఈయాల అత్తమ్మఒళ్ళు ఊరికిపోయిడ్రు నాకైతంది ఈయనను ఎత్తుకోలేక
ఉమ్ బావా లేడా
బావా కూడా పోయిండు వేరే వాళ్ళ చుట్టాలు చచ్చిపోతే అటు పోయిరు ఉమ్ఉ బల్లి టా ఇది నాకు ఒక టాస్క్ కి దింది ఈయనని నంది కింది మట్టిలో మట్టి లే మొత్తం ప్లాట్ఫారం అయ్యే వరకి ఈ మొత్తం మట్టిలకి పోవుడు నోట్ల వేళ్ళు పెట్టుడు మట్లేకు పోవుడు నోట్ల వేళ్ళు పెట్టుడు మమ్మమ్ మమ్మ
హ్మ్ అయినా బానే ఉంటాండ్రు
మంచినే ఉన్నాదే ఏడ మబ్బు బిర్రగా పట్టింది వర్షం వచ్చేటట్టు పట్టి
వర్షం వర్షం అస్తుందా అంటున్న
వర్షం రావట్లేదు ఇంకా
అరే
ఆ
రాట్లేదా
వినపడవారా రాట్లేదు అంటే
ఏం కూర అండినవ్
కూర ఏం కూర ఈరోజు ఏం కూర బిరోజు ఆ నైట్ చికెన్ తెతే అదే తిన్నాం పో ఇగ మధ్యాహ్నం అయిపోయింది మధ్యాహ్నం మామీడికాయ పచ్చడి ఎస్కొని పెరుగు పోసుకొని తిన్నా
చి పెరుగు తింటావా నువ్వు
వామ్మో ఈమె కూడా అంతే పెరుగు పెడితే ఐక్క అని కక్కుతుండు
పిన్ని బుద్దులు అట్లనే ఉంటాయి మరి
ఉమ్ తిన్నట్లేడు పెరుగు ఇతే కూడా
ఉమ్ ఇప్పుడు ఎన్ని నెల్లు
మొన్ననే ట్వంటీ ఫోర్ కి పది పడాయి
పది పడ్డయా ముందన్న వచ్చి ఈయనా బర్త్డే కీ దసరా అక్టోబర్ ట్వ హ తొక్కల బడ్డే చేసుకొనే చేసుకోలేదు
ఎందుకు
చేసుకోలే అసలు చేసుకోబుద్దె కాలేదు ఓకే కట్ చేయలేదు డ్రెస్ కోనుకోలేదు ఎట్లున్నా అట్లనే ఉన్నా ఆ రోజు అంటే ఇక వాళ్ళకు అన్నారు సాయంత్రం వరకన్నా కనీసం కేక్ అన్నా తెచ్చి కట్ చేస్కోరా కట్ చేయరా కట్ చేయరా నేను అసలు కట్ చేయ తెచ్చి బాధపెట్టకూరి నేను అయితే కట్ చేయఅన్ని చెప్పినాడు. ఇక కొంచెం అంటా ఆ
కేక్ ఎవళ్ళు తిన్నారు
కేక్ ఎవరు తిన్నారు అసలు కట్ చేయలేదే కేకే కట్ చేయలేదు
ఉహుమ్
ఉమ్ ఇక కొంచెం అంతా చికెన్ తెచ్చిరు ఆ చపాతీలు చేసిరు ఉమ్ తిన్న వై బైట్ ఐతుంది నీ ఫోన్ ఆ
వేరే ఫోన్ వస్తుందే గాని గాన్ని ఆఫర్ చేసినప్పుడు చేసుకోవా నువ్వు
యా ఏం చేసుకుంటాం అసలు చేసుకోవాలని ఇంట్రెస్టే లేదు నాకు బర్త్డే రోజే పోదాం అనుకున్న నేను అసలు హాస్టల్ కి
నాకు చేసే దిక్కులేదాయే పో ఇయలా ట్వంటీ ఎయిట్ కదా నా బర్డే పోట్టి విష్ చేయి
ఓ మై గడ్ హ్యపీ బడే టు యూ నిజంగానేన ని బార్డే
ఆ నిజాంగానే గానీ ఇది రిజిస్టర్ బర్డే
ఆహా మరి ఒరిజినల్ బర్డే ఎప్పుడు
డిసెంబర్ ఫస్ట్
మీ పెళ్ళి డిసెంబర్ ట్యింటీ కదా ఉమ్ కనీసం బర్డే రోజు స్టేటస్ కూడా పేట లే
ఏవరిది బర్డే
నాది
ఓ పొట్టి నా దాంట్లో బావ చూసి నీకు చేసిండు
అమ్
నా నాక ఇనతోనే సరిపోతది బుట్టి
ఉమ్ స నాకు మస్తు ఘోరంగా ఫీల్ అయిన తెలుసా కనీసం స్టేటస్ అన్నా పెడతేలేద ఏందని
అయ్యో షట్
నీ ఫోన్ చేసి అడుగుదాం అనుకున్నా నీకు ఏంది ఫోటోలే దొరకలేదా నీకు అసలు ఫోటో స్టేటస్ టనికి అస్తలేద అని ఫోన్ చేద్దామ అనుకున్నా కానీ ఎప్పుంది ఇంకా కనీసం విష్ అన్న చేసింది కదా మ చెల్లమ్మాట
నేను బావ చే నాకు నీ బర్త్డే అని తెలుసె అయితే స్టేటస్ నైట్ అనుకున్నా నైట్ పడుకున్నప్పుడు ఇట్లా ఎందుకో డేట్ విషయం గుర్తుకొస్తే ఓ బర్త్డే కదా అని గుర్తుకొచ్చింది
అమ్
అయితే పొద్దున్నే బాబాయ్ ఐదు గంటలకి నా దాంట్లో న్యూస్ చూస్తాడు అన్నమాట చూస్తుంటే స్టేటస్ చూసి చెల్లే బాగుందిగా చీరలో పెళ్లి కూతురు లెక్క అని అన్నది ఈ రోజు బర్త్డే అని నేను అన్నా అదే అవునా అన్నాడు అవునా అని నేన్నే చిన్నోనికి పాలిస్తున్న మీసేజు పెట్టంటే పెట్టింది ఇక
అ కనీసం ఒక్క పోటో పెట్టి ఈ అమ్మ స్టేటస్ పెట్టరాలే
అయ్యో సారి పోట్టి
సరే చేయకుండామాయే పెట్టకుండా మయేతి అది అనుకున్నా ఇంక మారిపోతాల్లు మీరు కూడా అంతేలే పెళ్ళయినంక ఎవ్వలన్న మారిపోతారు
నువ్వుకూడాన్నా
మీరు మారిపోతాళ్ళు కదా మీరు మారిపోయిల్ళు పోతాల్లు కాదు
ఓ అమ్మ మట్లాపోదన్న
గుంజే
నేను ఎడ మారిపోయిన పొట్టి గుంజి గుంజి ఇన చేతులు నోతనై నా చేతులు నోతనై
పోలియో డ్రాప్స్ ఏ పిచ్చినావా మరి
ఆ ఏయిపిచ్చిన
అ మొన్న ఏంది కనపర్దియి నా మన నరేష్ బాబాయి చిన్న కొడుకు ఫస్ట్ బర్త్డే
ఆ
పోరగాల్లని ఎత్తుకొని ఎత్తుకొని రెక్కంత నోచ్చింది దెబ్బకి తెల్లార హాస్పిటల్ పోయినాయిగా
అందుకే రెక్క నోచ్చిందా నీకు
లేదు కంతకు ముందు నుంచే ఉండే ఇక అమ్మ మంచి లేనప్పటి నుంచి పని ఎక్కువ అయింది ఇక అట్లా అట్లా
ఇప్పుడు ఎక్కువ నోచ్చిందన్నవు కదా అందుకే అంటున్నా
ఉమ్ ఉమ్ ఇగ పోరగల్లు నెత్తుకునే సరికో ఏమో మొత్తాం ఇ అసలు చెయ్యంత నాది నాకే వజన్ అనిపించింది తరవాత తెల్లారే హాస్పిటల్ కి ఉరికిన ఇక ఎవలు కళ్యాణ్ మామ కొడుకు బిడ్డ మళ్ళా ఈ వీళ్ళు ఇప్పుడు వీడు చిన్న కొడుకు బాబాయ్ వాళ్ళ చిన్న కొడుకు మళ్ళీ మింటిగాడు నాలుగు పిల్లకాయలు
ఒకరు కాకుండా ఒకరు వస్తారు ఇక దగ్గరికి
ఉ అములక్క అములక్క అనుకుంటా కళ్యాణ్ మామ బిడ్డ మస్తుంటది చిన్న కోతి పండు కోతి మంచిగా ఉంటది
వీళ్లు బాగున్నారా కల్పన పిన్నీ వాళ్ళు
ఆ బానే ఉన్నారు కలుపు పోయద అబా వేరే సెట్ అయింది కలుపుకు లైవ్ ఆసలు మాములుగా లేదు మస్త్ రిచ్ గా బతుకుతాదవమె పెళ్లి చేసుకున్నాంక అదే అదేదో మీల్లుల ఫీల్డ్ ఆఫీసర్ అటా
మంచిగా మాట్లాడతాడా
మస్తు మాట్లాడతాడు అసలు చిన్నగా వాయిస్ గింతంత అత్తది మంచిగా మాట్లాడతాడు నీకు ఇంకో విషయం తెలుసా నా స్టోరీ కూడా తెలుసు ఆయనకి అంటే మొత్తం తెల్వదు ఎయ్ నేను చెప్పాలే అయితే పెళ్ళిగాక ముందు కలుపు ఉండి ఆమె అకౌంట్ చూడక ప్రొఫైల్ ఏం చేసింది నా అకౌంట్లో నుంచి ప్రొఫైల్ చూసింది బాబాయ్‌ది
ఆహా అయితే ఆయనకి తెలిసిందా
ఉమ్మ్ ఎవరు వీళ్ళు అనుకుంటా అడిగితే పెద్ద మమ్మీ అని చెప్పింది అలా చెప్తే మరి మా ఆయనని భయం మెన్షన్ చేసి ఉన్నది కదా అని అంటే మరి కావచ్చు బియఫ్ కావచ్చు అని అన్నది ఇక చె ప్పలే మొత్తం ఇది కన్ఫామ్ అని చెప్పలే కాని ఆయనకు అర్థమయింది ఇంగ మన బర్త్డే రోజు ఫోన్ చే సి ఏమంటాడు అయితే నేను పరికలు ఉన్నప్పుడు ఫోన్ చేసిర్రు ఆరోజు టెంపుల్‌కు పోయి ఇక బస్ స్టాండ్ లోకి వచ్చినా ఫోన్ చేసిళ్ళు ఫోన్ చేసి అంటాండు ఇగ ఎంతైనా కేర్ తీసుకునే వాళ్ళు ఉన్నారు కదా అని అన్నాడు అం టే ఆ ఎంతైనా కేర్ తీసుకునే వాళ్ళు ఉన్నారు కదా అని అన్నాడు
మ్మ్
ఉమ్మ్ అంటే ఉన్నారు కానీ పక్కన లేరు కదా అనీ నేను అన్న ఇగ అంతా ఓకేనా మరి అనుకుంటు అడుగుతుండు
అట్లాంటివి ఏం లేవు బావ అనాల అప్పుడు చీ మా బాబాయే అనాలి
ఏమున్నదే వాళ్లు చెప్తే ఏమన్నైతే పోవచ్చు ఏమన్నా అంటే లైట్ తీసుకుంటారయనా
కొంచెం మరి లైట్ తీసుకుంటారని ఓపెన్గా ఉంటారా ఏంది
ఏ ఆయనే కాడ అసలు నేను ఏందంటే జస్ట్ అవున్నా ఉన్నారంటే ఉన్నారు గంతే కల్పుకు అయితే నా పిన్ టు పిన్ పాయింట్ టు పాయింట్ ప్రతి ఒక్కటి తెలుసు కలుపుకి
ఉమ్మ్
ఒక్కటి కూడా దాస్పిటలే కలుపుకాడనా అయితే మొన్న లోళ్ళియినప్పుడు కూడా కలుపుకే ఫోన్ చేసిన అట్లా ఇగ అంతా ఓ కేనా అని అడిగిండు మొన్న ఫంక్షన్‌కి వచ్చినప్పుడు ఓ కథ అమ్మో చప్పుడు లేకపోతే స్విచ్ ఆఫ్ అయింది అనుకుంట్టన్న
కాల్ లేపు
ఫోన్ లా సప్పుడు లేకపోతే ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది అనుకుంటున్నా
నాదా
నాది నాది ఇయన బానే ముచ్చట పెడతాండు కదా ఇయ్ ఉయ్ అనుకుంటా
ఉమ్మ్ ఫోన్లు మాట్లాడుతున్నావా మరి నువ్వు
ఎవళ్ళతోటి
ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ బాయ్ తోటి
ఆ అబ్బో అంత పెద్ద పేరా మాట్లాడతాను
ఏమంటుండు మరి
ఏమున్నాది ఏం లేదు పొద్దున్న నుంచి మస్తు బిజీ
ఎందుకు
పని
మ్మ్ఉహ్మ్
పాపం సండే కదా కొంచెం రేస్ట్ తీసుకుందాం అనుకున్నాడు గానీ ఇంగ వాళ్ళ మామ చెప్పేసరికి పెయిండు ఇగ పనికి
ఏం పనీ
వెల్డింగ్
హుహు
వాళ్ళకే వెల్డింగ్ చేసేది ఉందటా వాళ్ళ మామ కోళ్ల ఫామ్ పెడుతుందట ఇగ వెల్డింగ్ చేతు రారా అంటే పోయిండు ఇగ ఇయ్యలా పాపం రెస్ట్ తీసుకునేదే ఉండే ఇంకా